హాయి అండి
హాయి అండి
నా ఆ బాగున్నాను నా వాయిస్ క్లియర్గా ఉందా
ఆ క్లియర్ గా ఉందండి నా వాయిస్
ఆ క్లియర్గా ఉంది సిగ్నల్స్ కొంచెం సిగ్నల్స్ ఉన్న దగ్గరికి రండి కొంచెం వాయిస్ బ్రేక్ అయినట్టు అనిపిస్తు కొద్దిగా అంతే నా వాయిస్ క్లియర్గానే ఉందా
ఆ క్లియర్ క్లారిటీగి వినిపిస్తుంది
ఉ ఓకే ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడైతే కాలి ప్రజెంట్
ఉ వర్క్ అంత అయిపోయిందా
ఆ
ఇంట్లో వర్క్స్
హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇంకా పని ఉంది
హు పని ఎప్పుడు ఉంటనే ఉంటదండి గద నాన్ స్టాప్ సండే అంటారు గానీ ఆ సండే అంటారు గాని ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటది ఆ సండే పేరుకే సండే కదా అండి దానికి
అయినా ఒకటింది మనకంటూ ఒక హాలీ డే ఎవరన్నా ఇస్తే బాగుంటది అనిపి
అదే కదా ఒకటి ఒక హాలిడే చాలు
సాల్ మంత్లీ కాదు కాని నన్ను అడిగి తే మాత్రం వీక్లీ హాలిడేస్ మేల్ అనిపిస్తది ఆ వంట జయకుండా ఏం జయకుండా రెస్ట్ ఇ త్తే చాలనిపిస్తాది
రెస్ట్ అయితే బాగుండు అద్దే అబ్బా ఆ డే కోసం వెయిట్ చేస్తాం అట్లాగాని పెడతయి కదా అ డే ఎప్పుడు వస్తదా అని
అంతే ఇంకా రాదు మనం తీసుకోలేం
అంతే ఇగా ఆ ఫీవర్ వచ్చినా కూడా అండి మనం లేసి చేయాల్సిందే ఏదో ఒకటి సాధుర్తానే ఉంటాం కదా
మనకి ఫీవర్ వచ్చినా ఏమోచ్చినా చేయాల్సిందే.
ఉమ్ మళ్ళీ ఫీవర్ వచ్చి ఒక గంట పడుకున్నాం అనుకోండి. అటు ఇటు అయిపోతది ఇక మొత్తం.
ఆహ్ నిద్దర రాదువన్నీ ఆహ్ ప్చ్.
అవన్నీ అట్లాగే పెట్టి ఏం వస్తుది.
మరి రూమ్ లో బోగులు.
బాగ్. నాలువేచ్చింది బట్టలు అయగ వర్ తిరుగుతతాయి బయిండి సుట్ట. ఆహ్.
అదే కదా అవన్నీ మనం పడుకుంటే అవి పడుకుంటాయి మనం లేస్తే. తవిలేస్తాయి ఇంకా అవి వెయిట్ చేస్తుంటాయి ఇంకా మన కోసం.
అవేమీ వెయిట్ చేయవు మనమే దానిల కోసం వెయిట్ చేసినట్టు ఉంటాది.
ఆహ్ అదే తోమండి అని వెయిట్ చేస్తున్నాయి ఉతకండి అని. అలా అంటున్నా నేను.
ఉమ్ ఏం టిఫిన్ చేసారండి పొద్దున.
నేన
ఉమ్ మధ్యాహ్నం లంచ్.
మధ్యాహ్నం లంచ్ కు బెండకాయ చారు. గోకరకాయ ఫ్రై చేశాను.
ఉహూ. నేను వచ్చేసి పొద్దున్న ఉప్మా చట్నీ. మళ్ళీ ఏం వద్దు. మధ్యాహ్నం లంచ్ కూ వచ్చేసి కోబ్బర్ చెట్ని రాసము.
ఉమ్.
అందుకే ప్రిపేర్ చేసి పిల్ల. పల్లిచ్చ.
ఆహ్ దోశకు చేసే చట్నియా పల్లీ చెట్.
ఉమ్ ఆహ్ ప దోసకు చేసిన చట్నీ.
అదే ఉప్మాతో తింటారా మీరు అదే వేరుశనగవే. అవి వంటకి. అవే చేస్తారా కాదు దోశ కు చేసేటివే.
ఉమ్.
ఉమ్ మేము ఏదో ఉప్మాకి ఆ చట్నీ ఏం తినము. ఏదైనా.
వేరే ఏమన్నా టేస్టీగా చేస్తారా.
టమాట చట్నీ. అట్లా టమాటా చట్నీ. కదే. ఏ ఎవరు ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మీకు పల్లీల చట్నీ ఎట్లానో మాకు టమాటా చట్నీ అట్లా.
అయితే ఇంకా పల్లీ చట్నీ చే. మీరు తినారా.
ఆహ్ దోశ ఇడ్లీకే చేస్తామండి అది మేము ఉప్మాకి కూడా.
ఉమ్ ఆహ్. కాంబినేషన్ బాగుంటాదండి.
అవునా అయితే ఇక రోజూ ఆ పల్లీ చట్నీ ఉండాల్సిందే అయితే ఇవన్నీ టిఫిన్స్కి కావాల్సింది పూరి పూరికి
పూరీ తక్కువే ఆయిల్ తిన్నారు పిల్లలు నేను ఉప్మా అయిన ఆ చపాతి రొట్టెలు ఇట్లా ఏమన్నా ఆ పొంగల్ పులగం
ఉ మీరు అవి చేసుకుంటారా అండి పొంగనాలు చేసుకుంటారా
ఆ అవె చేస్తాం ఉ దాని కూడా పల్లి చట్నీనే
అవునవును దానికి కూడా మేము పల్లీ చట్నీ వేసుకుంటాములేండి
కాంబినేషన్ అది
పొంగణాలు బాగుంటాయి కదా
ఉ అంటే ఒక రోజు ఒక్ ఒక రోజు దోశ వేస్తే రెండు రోజులు అవే అవే పొంగనాలె టేస్టీగా బాగుంటాయి ఇన్ని రోజులు అవే తింట
కానీ మా పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి దాంట్లో ఉన్న అనియన్సు వన్
అన్ని పీకి బడత్తల ఆ మా పిల్లలు కూడ అంతే
ఆ పైన లేరు ఒక్కటి ఏం తింటారు ఇగ అట్లా అన్నట్టు కొద్దిగా అవి అవాయిడ్ చేస్త అన్నమాట ఇంగా అదే చేస్తాం ఇంక దోశలే ఎక్కువ
ఆ తింటారు కాకపోతే పిల్లలు కూడా అంతనే ఆ ఉల్లిపాయలు వేరేస్తారు ఆకూర అన్ని ఏరేస్తారు దాంట్లో
ఆ ఆ
అరుస్తాంటారు కాకపోతే బాగా అవి తీసేసైనా తింటారు బాగా ఇష్టంగానే చేస్తాం హ
ఇంకేం టిఫిన్ చేస్తారు మీరు చపాతికి అయితే ఏం తింటారు చపాతికి అయితే
చపాతి ఏదైనా ఫ్రై పప్పుూ
ఆ అన్నిటికీ ఫ్రై అవన్నీ తింటారా అక్క ఊ హ
కాంబినేషన్ అయితే ఏదో ఒక ఫ్రై ఉంటే బాగుంటది చపాతీలేకి
ఉ అవునా ఇంకేం చేస్తుఉంటారు మీరు
నేను నేనూ అది కాకుండా అయితే నే మాక్ షాప్ ఉంది
అ
షా షాప్ కెళ్తుందా మా ఆయన బిజినెస్కు ఇది మీకు ఐడియా ఉందో లేదో ఆ రైతులు దగ్గ అ పైపులు అవి ఉంటాయి కదా వాటర్ ఇ చ్చేటివి పైపులు ఇట్లా మీకు ఐడియానా హాలో
అ ఆ చెప్పండి ఇనిపిసున్
ఆ ఇనిపిస్తుంది
నా వాయి
ఆ ఇనిపిస్తుందండి
స్ అ అంటే అలాంటి ఆప్షన్ చూశా అన్నమాట అలాంటి షాప్స్ చూసాను ఏదాన్ల్
హుమ్ షాపు అండ్ వ్యవ్ వ్యవసాయం రెండు రెండు ఉన్ అదే అదే తెలీదు అంటే మీకు ఐడియా ఉండదులే ఎందుకంటే సిటిలో ఉన్నారు కదా ఇ
మ్ తెలీయదు కొంతమంది కి
చేసి ఇంగా వ్యవసాయం ఉంది చేస్ కుంటం ఇంకా ప్రస్తుతం అయితే తోట్లో దానిమ్మ చెట్లు పెట్నాం
మ్
అవి ఇంకో క ఫోన్ మంత్ అవుతుంది పెట్టి మ్ మ సైడ్ అయితే అవే ఎక్కువ దానిమ్మ అరటి చిలి
మ్ అంటే అది ఎలా ఉంటుంది చినీ అంటే ఫ్రూట
ఆ ఫ్రూటు ఆ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్ లాగా ఉంటాయి చుడండి హెచ్ చినీ చినీ కాయలు ఐడియా ఉందా
అంటే అవి ఎలా యూజ్ చేస్తారో తెలిదు నాకు అం
జ్యూస్ తాగుతారు కదండీ ఆ
కివియా ఆ చివీ అ
చివి కాదు
ఆ మల్ల అది వేరేనా అది ఆ అంటే అదే టేస్ట్ ఎలా ఉంటది అది
టేస్ట్ సేమ్ ఆరెంజ్ ఉంటది ఆరెంజ్ చూసుంటరు కదా అట్లానే ఉంటది కాకపోతే జ్యూస్ ఎక్కువ టరివి చిని
అవునా అంటే నేను ఎప్పుడు విన్లేన్ అది
ఆహా
ఎలా ఉంటది
ఆరెంజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఆ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి సేమ్ అంతేవే
అంటే పండినా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాదా అది అవున అంటే ప్ పండక్ ముందు గ్రినే పండి పండిన తర్వాత కూడా
కొంచెం లైట్ ఎల్లో వస్తాయి అన్నమాట పండినాక
మ్
ఆ మ్ ఎక్కువ జ్యూస్కి వాడుతారు
మ్
జ్యూస్ కి బాగా ఆకలేస్తుందని అవి వాడుతారు
ఓకే ఓకే అయితే మీకు ఫ్రూట్స్ అన్నీ మీరే పండించుకుంటారు
మ్ మ్ అవునండి తక్కువే బయటైతే
మ్ అంటే మీరు సిటీస్ లో ఉంటారా ఇట్లాగా పల్లెటూర్లోళ్ళోళ్ళేనా
మేము ఒక అంటే అట్లా నీ పల్లెటూరు కాదు అట్లని సిటీ అని కాదు మీడియం ఒక మండలం అంటారు కదా ఆ అట్లా అంతే అట్లా ఉంటాము అంటే అన్ని ఆవైలబు బుల్గా దొరుకుతాయన్మాట
అంటే మీరు మీరే మీకు అక్కన్నే కాబట్టి మీ పొలాల్లోనే ఆల్మోస్ట్ అన్ని పండించుకుంటారు కాబట్టి మీకు అవసరం ఉండదు కొనాల్సి నవసరం ఉండదు కదా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ త పక్కనే తోట ఉన్నది అంటే ఇగ పక్కన వెజిటేబుల్సు ఆకుకూరలు అవన్నీ కూడా వేసేస్ స్తరు కదా
ఆల్మోస్ట్ అన్నిీ పెట్టుకుంటాం
మ్
ఏవో కొన్ని
బయటికి కూడా అమ్ముతారా
మ్ ఆహా లేదు లే అ అమ్మాలి అనుకుంటే మ త్రం ఎక్కువ పెడుతాం అన్నమాట
మ్
యి మన ఇంట్లోకే అయితే మాత్రం ఒక ఐదరు చెట్లు అట్లా పెట్ కొంట
మ్ అయితే మీ సైడ్ రెడ్ సాయిల్ ఇలా బ్లాక్స్ సాయిల్ ఏం మట్టి ఉంటుంది
డ్ బ్లాక్ కలిపి మిక్స్ అయితే ఎట్లా ఉంటదో అటుంటది
మా దగ్గర ఎక్కువ రెడ్ అందుకే తొందర ఇట్లా మట్టి ఎక్కువ రెడ్ వచ్చేసుంటది తొందర దుమ్ము రెడ్ కలర్ ఎట్లా కనిపిస్తది అట్లా వచ్చేస్తది మొత్తం రెడ్ అట్టే ఉంటరిక్కడ మట్టి మొ
మ్ అట్లా మాకల్ అట్లా రెడ్ సయిల్ అని కాదు బ్లాక్ అని కాదు రెండు మిక్స్ అయిత్ తే ఎట్టుంటందో అట్టుంటది
మ్ అయితే అది పండ్లతో అల బాగుండచ్చు కదా
హ
పండ్ల తోటాలకైతే బాగుంటుండవచ్చు.
బావుంట ఆ వే ఫోర్ మంత్స్ అయ్యంది చెక్కులు పెట్టి
ఉ
ఇంకా ఇప్పుడు పూతలు వస్తున్నాయి.
ఉ
జప్పనీ చేపిచ్చుకుంటాం వన్ ఇయర్ వన్ ఇయర్ కి ఆ వన్ ఇయర్ పడుతు
అవునా
వన్ ఇయర్ కి కాపు వస్తాది.
కా మీకు డబ్బులు వస్తాయా?
ఉమ్